వాళ్ళు చేసుకున్న గంటకి చూపిస్తుంది టైమింగ్
అవును నెక్ ప్ సుంది గాని నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూద్దామంటే ఏవి మంచిగా లేవే ఉన్నా యూస్ చేసుకోలేకపోతున్నానా సరి గ ద్
నేను ఆఫీస్ అని చెప్పరు జొత్న్నా ముందు చూసవా ఇన్స్టాలో తెగరా వైరలైపోయింది కదా అది వెబ్ సిరీస్ వెబ్ సీరీస్ ఆ ఆఫీస్
ఆఫీసా
ఆ
ఐడియా రావట్లేదా ఇది చూసాను నేను
అందులో కూడా ముందు ఇద్దరు హార్ట్ బీట్ లో చేస్తున్నారు అన్నమాట
ఆహా
సీజన్ టూ లో ఉండడు వాడు ఫస్ట్ ఫస్టులో ఉంటాడు వాడే హీరోగా చేస్తున్నాడు
ఇంకేమో అదే నేను చూసినట్టున్నాను అయితే అది
ఆ అంటే డాక్టర్గా చేసేవాడు కదా
ఆ ఏది ఏది ఇపుడు చేస్తున్నారు వెడ్డింగ్దా విల్ యూ మారీ మీ విల్ యూ మారీ మీ చూతున్నాను బాగుంది అందులో హీరో యాక్టింగే అవును ఇంకా రన్ అవుతుంది వాడు వారానికోటి వదులుతాడే బాబు ఎంత లేట్గా వదులుతాడోనా రిలీజ్ చేస్తాడోనా
ప్ర ఉమ్ వీడిది ఉంది కదా గెంజ్ చూసావా గెంజ్ వెడ్స్ నాన్టీస్ జెన్జి
అది ఫస్ట్ సీజన్ చూసాను సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది కదా చూడబుద్దవ్వట్లేదు చిరాకు వత్తుంది
ఆహా నేను ఏ సీజను చూడలేదు అసలు వెబ్ సిరీస్ చూడ్డం మనేసాను కొన్ని రోజులు చూస్తే లైన్ గా వెబ్ సిరీస్ చూసేస్తాం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు చూస్త అంతే ఇంకా టీవీ చూస్తాను అంతే
అదొచ్చే వరకు వెయిట్ చేయ్యాలా అదే చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసామనుకో ఓ మూవీలా చూసేయొచ్చు
ఇంకంతే
ఆడ వారానికి ఒకటి స్లో స్లోగా రిలీజ్ చేస్తా ఉంటాడు
ఆఫీస్ ది చూతున్నావేమో కదా ఏంటి ఫస్ట్ అంతా కామెడీగా ఉంటది ఫస్ట్లో అన్ని కామెడీస్ లాస్ట్కి ఏంటి సాడ్ ఎండింగ్ ఇస్తాడండి కంగార అక్క నైన్టీ నైన్ హండ్రెడ్ ఎపిసోడ్ చూస్తున్నాను నేను
అబ్బో
అంటే ఇన్ ఇన్స్టాలో వైరల్ అయింది కదా సీన్ అని చెప్పి లాస్ట్ లో చూసెసాను ఇంకా
బానే ఉంది
సాడ్ ఎండింగ్ చేస్తడు దాన్ని ఇంతకి హీరోని హీరోయిన్ మోసం చేస్తది అన్నమాట
హీరోని హీరోయిన్ మోసం చేద్దా
హీరో ఆ హీరోనే హీరోయిన్ మోసం చేద్దండీ
ఉహు
అంటే అలాగ చెయ్యాలనుకోదు పరిస్థితులను పట్టి చేసేద్ది దాని వల్ల పెళ్లి వరకు వత్తది వాళ్ళది లాస్ట్ లో పెళ్లి టైమ్కి ఏంటి బ్రేకప్ అయిపోతారు ఇద్దరు
సెకండ్ సీజన్ వచ్చిద్లే కలిసిపోడానికి వాళ్ళిద్దరు
ఆ ముందే చెప్పేసాడు సెకండ్ సీజన్ ఉందని
అవునా ఇంకా అందుకే ఎడతారు లాస్ట్లో పుష్ప టూ లాగా ఏదో పెళ్ళి అయిపోద్ది పెళ్లికెళ్తే పేలిపోయినట్టు ఇట్టడు చూడు లాస్ట్ లో పుష్ప వన్నులో
ఫోన్ కావాలండి
ఓ మైగాడ్ ఓ టెన్ మినిట్స్ ఆగండి ఫోన్ పట్ట కెళ్ళకండి
హుహూ లేదు మా అన్నయకి పొద్దున్నే నట్టేమని జెప్పి ఇచ్చింది మా అమ్మ డబ్బులు
ఉమ్
ఇంకా రాలేదని చెప్పి వెయిట్ జేత్తున్న
అయ్యే బానే ఉంది
నాదేమో నిన్న మా అన్నయ్య అన్లిమిటెడ్ వచ్చేది అన్నాడు కదా అదేమో ఆ ఆగిపో బెహే అన్లిమిటెడ్ అయితే వత్తది రావాలి కదా టీవీలో వచ్చినంత బాగా రావట్లేదు ఆగిపోతుంది.
సిగ్నల్స్ లేవ్ అనుకుంటా డేటా వీక్ గా ఉన్నటుంది.
ఇది మళ్ళీ ఎయిర్టెల్ ఒకటి కదా జియో అయితే బాగొచ్చేది నాకు జియో ఇది మళ్ళీ ఎయిర్టెల్ కి మార్చాను కదా అప్పటి నుంచి బాగరాట్లే
మొన్న నేను ఎప్పుడో పదింటికో పదకొండింటికోనమ్మా అయ్య కస్టమర్ కేర్ ఒడుకు ఫోన్ చేసి మరి అడిగేసాను ఆపు కోలేక
నా సిగ్నల్ అయింది ఎందుకు సిగ్నల్స్ అసలు సరిగా లాగట్లేదు ఫుల్ సిగ్నల్స్ ఉన్న డేటా చాలా స్లోగా రన్ అవుతుంది నేను మార్నింగ్ నుంచి యూస్ చేయలేదు అసలు
ఉమ్
అని అట్ట అడిగేసా ఊగా మీరున్న ఈ ఏరియాలో కొంచెం ఇప్పుడు ప్రాబ్లమ్ గా ఉంది మేడం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో రీసెట్ అయిపోతుంది ఇది అది అని చెప్పింది ఏమి వాడకుండానే డాట అయిపోయది లేదంటే ఓపెన్ చేస్తానేమో యూట్యూబ్ ఏం ఓపెన్ చేస్త స్లో గొచ్చెదే
ఆ
ఆ చెప్పింది ఏంటి పిచ్చదానిలా అంటే ఎం చేసానంటే ఎవరన్నా అబ్బాయిలు చేస్తారా నేం చేసి అడుగుతుంన్నాను చూడు ఏం అనుకున్నాను
ఏంటి ఎంతయిందండి టైం అప్పుడు
పదిన్నర ఎంతో అయ్యిందే ఆ టైంకి చేసాను చిరాగొచ్చి
అయ్యో
ఆ అప్పుడు నేను అక్కడికి వెళ్ళిదాన్ని కూడాను అ ఉమ్ గ్యాస్ కంపెనీలోకి వెళ్ళెదాన్ని అప్పుడు
ఓ దాని వల్ల
ఆ ఫ్రెస్టేషన్ వచ్చేసి వాడేదానికి కాదు ఫుల్ కుందిది ఏనా అయినా గాన్ని సరిగ్గా వచ్చెది గాదు
ఉమ్
అలాగా అన్నమాట అమ్మ
ఏంటి ఇంకా హికప్స్ తగ్గలేదా నిన్నటి నుంచి ఇవాళ్టి వరకు
హు హు అయ్యా అసలు ఇట్టెంది కప్స్అవి నార్మల్ హెకప్స్ కాదు
ఆ హ్మ్మ్
చక్కగా బ్యూటీ పార్లర్కి ఎళ్ళి ఇయన్నీ తీపిచ్చుకొని గ్రోల్ తోమ కానీ చక్కగా బాడీ మసాజ్ చేయించుకోవాలి ఉంటుంది శుభ్రంగా పడుకోవచ్చు
హ్మ్మ్ చేపించుకుందాంని బానే అన్ తగ్గదదే కానీ ఎక్కడికి ఎళ్ళాలో తెలీదు
క్యా ఇది చూసావా బాడీ మసాజ్ చేస్తారు యూట్యూబ్లో ఎళ్ళ అన్నీ కాాల అన్నీ తోలుచకుంట అ చూస్తతే నాకెంత నిద్రొచ్చేద్దే
హ్మ్మ్
నాకు చేపిచ్చుకోవాల అనిపిస్తది ఇప్పుడు నుంచి అలా తల్ల హెయిర్ మసాజ్ బాడీ మసాజ్ కాల చేతులు అన్ని దోమించుకున్నాయి అలా రిలాక్స్ అయిపో అనిపితాది రెస్ట్ మోడ్ లొ వెళ్ళిపోద్ది ఇంకా
అదేయింన్
హ్మ్మ్
ఇందులో తెగ చూపితారు కదా ఏంటి వీళ్ళందరూ వెళ్తారు కదా సినిమా యాక్ట్రెస్
సినిమా ఆక్టర్స్ ఎళ్లడం కా కొరియన్స్ వొళ్ళు చేస్తారు కదా ఆయిల్ పెట్టేసి శుభ్రంగా తోమేతారు కదా
ఆహ అదే నువ్వు మరి చేపించుకోవాలని అక్కడికి ఎళ్ళిపోవాలి చైనాక్
ఇక్కడ ఎక్కడో అదేంటిది టెలికాలర్ పాపి ఇంటి దగ్గర ఎక్కడో పెట్టారండి ఇది కొరియన్ ది
ఆహా
అక్కడ ఎంతో చాలా ఎక్కువ రేట్లు అంట
మరి తక్కువ ఉంటాయా ఏంటి
ఎళ్ళి ఎంత రేట్ అయినా అలాంటి మసాజ్ చేపిచ్చుకోవాలి జీవతంలో హే ఒక్కసారైనా
హ్మ్మ్
పిల్ల ఇష్ట మూర్లోకి వెళ్ళవాలి కాలళీ చేతులుుభ్రంగా తోమించుకోవాలి నేను ఎలాగా తోముకోలేపోతున్నా బద్ధకంతోటి నల్లబడిపోతున్నానే ఇదివరకు అంత్ కేర్ తీసుకునేదన్నాయి కాలేజీలు అన్నన్ని సబ్బులతో పెట్టేసి నిమ్మగాయలు పెట్టేసియి రుద్దేసి రుద్దేసే
ఆ
హ్మ్మ్ ఉండేగి ఇప్పుడు ఏదో పొలం పనికి ఎళ్ళట్టు అవుతున్నాయి
హ్మ్మ్ నేనా తినడానికి చూసుకుంటాను అలా చూసుకుంటానే ఏంటి తినడానికి ఏమేమి తినాలా ఏమ తినకూడదు మా డాడీ నేన్ జ్యూస్ తేత్తాన్నారు బాదం మిక్సర్తే తేత్తా ఏం చేసారు అప్పటికే నేను టిఫిన్ చేసాను అంటే చపాతి చేసుకొని ఆమ్లెట్ లాగా ఏసుకొని తినేసాను ఇంకా
హ్మ్మ్
ఏంటి టిచిన్ చేసాక ఇంకేంత ఎన్న కాదా వద్దని చెప్పాను ఈ మధ్య అంతే మా డాడీ తేత్తానంటే చాలు తెచ్చే అనేదిని ముందు ఈ మధ్య వద్దని చెప్పి తంటే ఇవేదో
అయ్యో బాధిచేత్తందా
అదే దాని బదులేమన్నా ఫ్రూట్స్ వచ్చ కదా అంటే నేను ఇక్కడికి వచ్చేసాను కదా అని అంటాను మ డా
ఉ మా అమ్మ అంత మాటుగాద ఉంటదు ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెవచ్చుకదా కదా ఫ్రూట్ ఫ్రూట్స్ ఆ అంటన ఏ ఫ్రూట్స్ తేత్తేనేమో రోల్లు కంటే ఎక్కువ రోలు ఫ్రెష్గా ఉండవ్ పావడైపోతాయి ఆ రెండు రోజల్లో ఎన్నందుంటా
ఆ ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా
మన్న ఏం చేసాడు తెలుసా సరే బనానా తెచ్చి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు తెంగరోడు
నల్లగ అయిపోయిడి అయ
అయవేని పడేసెడుతేలాకి స్తున్నాడు మళ్ళీ అమ్మ తెచ్చి ఇందులో పెట్టి నిలగైపోయినాయి ఏంటమ్మా అంటున్నాడు ఎవరం అసలు బనన్న పెట్టకూడదు అసలు ఫ్రిడ్జ్ లోనే పెట్టకూడదుా మాముూలుగా బయట వదిలేదాన్ని ఫ్రీగా వరికే అందు రెండి ఫ్రీజ్ పెడితే ఇంకా నల్ల అయి మొత్తం అంతా ఫోటో తీసాడు మళ్ళీని
మాకయితే ఒక్కళ అక్కడ ఉన్నప్పుడు ఫ్రీగా ఇచ్చేవరు బనానాస్ అ ఏంటి ఎక్కువ రోజులు అలా ఉంచితే ముగ్గిపోయి బాగా ముస్మిలా చెస్తాయి కదా
అయిపోత ఆటని ఎవరో కొట్టినట్టు
ఆ
చక్కరగా వెళ్ళి బాగుంటా నార్మల్ అట్టుపళ్లు బాగోవ్ వసలా
అవును చక్క్రకళ బాగుంటది కానీ ఇక్కడ తేగచ్చత్రడు కాని ఎప్పుడు తీస్తకోం
బారుగా ఉంటాయి అడ్డుపల్లు ఓడిదంటే కొడుపు నిండిపోయినట్టు అంట తని మటి పపల్ల అ చాలా సన్నగండి బారుగా ఉంటాయి
అయే చకరకేలు అనుకుంటా
కచకారాలేలి కావు అయ్యి
మళ్ళీ ఏంటి వేరే కలర్ల వేరే కలర్లా న్నాయి కదా లాంగ్ అంటే ఏ ఎర్ర ఎర్ర ముప్పుడి కలర్ లో ఆ
అవును రెడ్ కలర్లు కూడా ఉంటాయి అవి
ఉ పెద్దగా వస్తాయి లావుగా ఉంటాయి
అవునా ఐతుల్ పేరెమో తెలీదు గాని పచ్చగా ఉండి బారుగా ఉం య అటు పలు నాకు అసలా నచ్చవా వాతమంటే తెలుస అయి టెన్ మినిట్స్ పెట్టిందండ
నిం సార్